హలో
బాగున్నావా
బాగుండావా
ఉమ్ బాగున్న తినవా
ఉమ్ తిన్నా నువ్వు
తిన్నావా ఏం చేస్తున్నావు
ఏం చేయలే ఇప్పుడే ఇంగ తిని పండుకొని ఉన్న
ఆవునా
అ
ఏం తిన్నావ్
అవ్వ ఏమో గి కూర చేసింది
అవునా
ఉం ఉమ్
పడుకున్నావా డిస్టర్బ్ చేసానా
లేేదు లేదు
ఉ
నువ్వు ఎప్పుడు పోయినవ్ ఇంటికి
నేనా వచ్చిక ఫైవ్ డేస్ అయితుంది రా ఎయిటీన్ బాగేనా
ఇప్
ఉం
ఇప్పుడు
నెక్స్ట్ మంత్ సిక్స్ సెవెన్
ఫీవర్
వచ్చేసేయ్ ఇంకా
అంతే లే ఒక్కదానివే ఏం చేస్తావు
ఆ ఇంకో పాప మా ఫ్రెండ్ ఉంది ఆ ఒప కూడా నాతో పాటే రూమ్లో ఉండేది ఆ పాప కూడా ఉన్నాను వెతుందంట
అ పాప్ కి ట్రైనింగ్ ఉంది కదా
వేరే పాపా
క్రెఫఫ్
మా పక్కా రూమ్ పాప తను ఇంకా ఒకేసారి మొహరంకి వెళ్దామని ఆడే ఉంది
ఉహ
ఉ కాలేజ్ కి వెళ్ వెళ్తానా అంటానా కదా ఎప్పటి నుంచి వెళ్తావు
లేదు వెళ్ళలేదు ఎవరు రాలా పిజా అని అడిగిన పిజ్జా కుదరదన అంక నేను ఒక్కదాన్ని ఇట్లా ఆలోచిస్తాన్న
హ ఊర్లో ఏమన్నా చదువుకుంటున్నావా హలో
నాకు సరిపోతుంది రోజంతా
కుదరదండి అది నైట్ ఇంటెన్షిప్ చేస్తున్నాము కదా ఆశ రోజు ఉంటుందింత కానీ
ఉ
అదొక్కటి వింటాన్నా అంతే అవును చెప్పేది మర్చిపోయినా అది
హ
బెంగళూరు ఇంటర్న్షిప్ ఎస్టీ వాళ్ళకి ఉంది అని చెప్పినను చూడు
ఉ
అది టెన్ డేస్ ఆన్లైన్ అయిపోయింది ఇంకా ఆఫ్లైన్ కూడా ఉంటుందంట కానీమ్ అది జూలై బిట్వీన్ జూలై అండ్ అక్టోబర్ అంటున్నారు అంత అన్ని రోజులు ఆడపోతావు
ఆ
పది కాక ఇంకా ప్లేస్మెంట్ ప్రిపేర్ అవ్వాలా మనం జూలై ఫస్ట్ వీక్ లో ఇన్ఫార్మ్ చేస్తామన్నారు చూడాలి
అంటే ఎన్ని రోజులు ఉంటుందంట
సార్ అయితే త్రీ వీక్స్ అన్నారు కానీ వాళ్ళు మెసేజ్ టేజీ బిట్వీన్ జూలై అండ్ అక్టోబర్ అన్నారు
అంటే ఆ మధ్యలో ఎప్పుడైనా త్రీ వీక్స్ అనుకుంటా
ఆ ఉండొచ్చేమో జూలై ఫస్ట్ వీక్ ఇన్ఫార్మ్ చేస్తామన్నారు
బెంగళూరులో నా
ఆ త్రీ వీక్స్ ఉంటే పోతా లేదంటే లేదు
ఉహా
అమౌంట్ కూడా కట్టాలనుకుంటా అమౌంట్ కట్టేదంటే నెక్స్ట్ మంతే కదా
త్రీ సిక్స్టీ నా తర్టీన్
సిక్స్టీన్ సెవెంటీన్
ఉహా
అ ఇంకా అప్పుడే కదా వచ్చేది అందరు ఆ అన్నము ముద్ద తిన్న ఎస్ అది గొజ్జు అంటారు దు టమాటా గొజ్జు అదే తినం
అంటే ఏం చేస్తాంది బాన్నార
ఉ బాన్నారు అందురు మీ ఇంట్లో బాన్నారా ఊరికే పడుకోనింది మా అమ్మ హ్మ్
నువ్వు హాస్టల్ ఫీజు మొత్తం కట్టేసింటివా అప్పుడు
ఆహా లేదు ముందు మంత్ మంత్ కడతాంటిమి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కదా అందరు కలిసి మాట్లాడినాము పీజీ లో ఒకే అమౌంట్కి ఇంకా మనమున్నా లేకున్నా అంత ఫీ కట్టాల్సిందే అంటే ఏ పీజీ అయినా అంతే టూ పాయింట్ ఫైకె అన్నారు ఆ అట్లయితే
మీకు మేలేనా
ఇయర్ ఆ మేలే వేరే పిజీస్ లో అయితే ఇయర్ కి మొత్తం అంటే లగేజ్ ఫీజు ప్లస్ దాంతో పాటు ఫోర్త్ ఇయర్ మొత్తం ఫార్టీ ఫైకే కట్టాల వాళ్ళు ఉన్నా లేకపోయినా
మ్మ్ హ్మ్
మాదయితే లగేజ్ ఫీజు ప్లస్ ఫోర్త్ ఇయర్ మొత్తం ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కే
మ్మ్ హ్మ్
ఇంక సర్లే మేలేలే అనేసి కానీ ఫుడ్ ఒకటి ఏమంత ఉండదు ఈ మధ్య పర్లేదు బానే చేస్తన్నారు
ఇంకా తక్కువ మంది అయిపోయినారు కదా
అందుకే చేస్తన్నారు అనుకుంటా మ్మ్ బయటే ఏం పోలేదా మూవీ చూసావా ఏమన్నా
న్యూస్ ఏం చూడట్లేదు నేను అదే ఆ రోజు చెప్పింటి కదా గోదారి గట్టు మీద లాస్ట్ అని
అది చూసిందే మళ్ళ ఏమీ చూడల ఇంకా ఇదేందో రీసెంట్ గా మూవి వచ్చింది కదా మా ఇంటి బంగారం సమంతది అది చూడాలని ఉంది చూస్త ఎప్పుడోకసారి
మ్మ్ నేను కూడా చూడాలి ఇంకా చూడలే వా
ఇంకా నువ్వు ఏమైనా చూసినావా
నేను పీజీలో ఉన్నప్పుడు చూసిండేవే మ్మ్ పెద్ది అవి మ్మ్ ట్వంటీ నైన్ చెప్పిన కదా ఆరోజు
హ్మ్ బీ
ఇంకా ఇంటికొచ్చినాక దివానా మూవీ డౌన్లోడ్ చేసానా
దివా నానా
అది చూల్ల ఇంకా టైం లేదు తప్ప ఇంకా
మ్మ్ మూవీ నేమ్ చెప్పు ఒకసారి
దీవానా ఉ ఏందిరా
అది ఎవరిది
ఏమోరా కొత్త వాళ్ళది
మ్ హు తన వాళ్ళు మూవీకి వెళ్ళారంట కదా మీ ఫ్రెండ్ వాళ్ళు
మా ఇంటి బంగారానికి పోయారు
చెప్పిందే ట్వంటీ వన్ పోతాం ఆదివారం అని నేను చెప్తే మళ్ళా నేను అదే ఎప్పుడో రిలీజ్ అయిపోయింది అనుకున్నా అంది
ఆ మొన్న రీలిజ్ అయింది నైన్టీన్త్
అవునవును
నీ డేట్ ఆఫ్ బర్త్ ఇదేనా
డ్రామాసా అవే రెండు ఏమో మళ్ళా చూడాల చూడాలనిపించినా చూడాల అవి చూసి సె మళ్ళ్ అంతే నేను ఇంకా వాటి లోకంలోనే ఉంటా
మ్ అంటే
వాళ్ళని చూడాల చూడకూడదని కొత్త ఏదో ఒకటి వచ్చింది కాని చాలా బావుంది ఇస్టాలో రీల్స్ వస్తాన్నాయి చూస్తాంటేనే చూడాల అనిపించ కానీ వద్దులే అనుకుంటే
ఆ డ్రామా అంతేలే మళ్లీ అడిగితే అయిపోత ఇంకా హార్డ్వేర్ వె సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అయితుందంటగా అది
రేపు వస్తాయ ఎపిసోడ్స్
రేపటి నుంచో మరు నాట్ నుంచో అబ్బా
అన్నాడు అనుకుంటా అప్పుడు కూడా థర్స్డే వస్తోంది
ఆ కదా ఇంకా ఎవ్రీ థర్స్డే థర్స్డే వన్ అవర్ దానికి టైము కానీ అది బావుంది
బావుంది కానీ సోది ఎక్కువ చాలా లేగ్ కాని బానే ఉంది పర్లే
ఆ అవును ల్యాగింగ్ ఎక్కువ చేస్తారు
మనం చూడు ఏదైనా వీడియోస్ చదివేవి చూడండి రా అంటే చూడం ఇద్దరము కలిపి టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయిపోగొట్ట్నాం కదా
ఆ నేను నేను అదే అనుకున్నా
ఏదన్నా చూడండి రా చదువుకు సంబంధించినవి అంటే పది వీడియోలు చూడ్నికే నేను చచ్చిపోతా ఇంకా రెండు వందలు వీడియోలు ఎట్లా చూసినం అర్థమేకాలేదే
అదే కదా కనీసం ఒక పది వీడియో ఏడా ఒక్క వీడియో అయిన చూడ్నికీ చూడు
ఆ అవి ఎంతుంటాయి తెలుసా ఒక్కొక్క వీడియో
ఉమ్ ఆ అవును కదా ఉమ్
మనం మారం
ఉమ్ సరేలే మళ్లి మాట్లాడదాం చేస్తా ఉమ్